హలో హలో అక్క హలో అక్కా ఆ చెప్ ఆ ఈ అవును మొన్న ఎందుకు ప్రొద్దుటూరులో దసరా జరుగుతుంటే నువు ఎందుకు రాలేదు అవును అంటే కొంచెం బిజీగా ఉన్నాను కాబట్టి రాలేదు కొంచెం వర్క్ ఉండది అవును వెళ్ల వచ్చావా ఆ నేను ఎళ్ళాను చాలా బాగా జరిగి ఎం దసరా అసలకి నీకు తెలీదు కదా ఎలా చేస్తారో అవునా ఉ అ ఎలాగే ఎలా జరిగింది అదే దసరా అంటే నార్మల్ ఆ నీకేం తెలుసు చెప్పు కొత్త బట్టలు కొత్త వేసుకొని మంచిగా పూజ చేసుకొని ఉండడమే అనే
అవును దసరా అనేది తొమ్మిది
తొమ్మిది నవరాత్రులు ఒకో రోజు ఒక్కొక అలంకారం జరుగుతుంది ఉ ఎగ్జిబిషన్ ఉంటది అక్కడ అవును అందుకే నువేందుకు మిస్ అయినవ్ ప్ర మంచి డ్రస్సులు తీసుకేళ్ళి ఎస్కొని యెల్తారు ఉ నువు ఎందుకు మిస్ అయవు దున్నపోతుని నరుకుతారు అవును కాబట్టి దసర బా జరుగుతుంది ఏమంటే నేను కొంచెం వర్క్ ఉండి సో నేను రాలేదు అదే ప్రతి తి ప్రతి ఇయర్ వెళ్తా ఉండిటాం కదా బాగా ఎంజాయ్ చేసాము నువ్వు ఒక్కటే మిస్ అయ్యావు
అవునా అ మీ అప్
ఇగ బాగా చేసారా ఈసారి ఎంజాయ్ ఆ బాగా చేసాము నువ్వు ఏ అట్ల అడ ఏం చేసిన్నావ్ నైన్ డేస్
ఎక్కడ
నార్మల్ నువ్వు వర్క్ లో నిన్నావు కదా, రావట్లేదు కుదరలేదు కదా.
అవునవును
కుంటున్నా వర్క్ంటుంది రోజు హాలిడేస్ ఇవ్వలేదు. మా మేనేజర్ ఒకే రాలేదు అక్కడేండిపోయా అట్లేస్ట్ దసరా రోజు ఉ గుడికనేే యాళ్లవ అక్కడ అక్కడ వెళ్ళాను అమ్మవారి గుడికనే, వెళ్ళాము కదా ర అంటేనే అమ్మవారి కదా నీకు గుర్తున్నాయ అలా చేస్తారు. ప్రొద్దుటూర్లో ఫస్ట్ రోజు ఏ అలంకరణ ఉంటుంది.
ఫస్ట్ రోజు వచ్చేసి శివ పార్వతుల అలంకారం అనుకుంటా. ఆ నెక్స్ట్ గజలక్ష్మీ దేవి తర్వాత సరస్వతిదేవి
దేవి ఓకే ఆ లక్ష్మీ మహిసశురామార్థిని మతనే ఉంటది. ఒక రోజు విడిదినమని ఉంటది. గజలక్ష్మి అవును గజలక్ష్మి అన్ని మనము ఎలా చెప్తాము గజలక్ష్మి అని
అంటే అమ్మవారికి అటుపక్క, ఇటుపక్క ఏనుగులతో అలంకరణేసింది బడు
సరస్వతి దేవి అంటే
సరస్వతి దేవి అంటే ఆ అమ్మవారికి వైట్ సారీ కట్టి.
తామర పూవు ఉంటది. వీనా పట్టుకుని ఉంటది అవునా ఒకే ఒకే రాజరాజ ఈశ్వరియలంకారం కూడా చేస్తారు.
ఆ చేస్తారు కొన్ని గుళ్ళలు ఎవరు శివాలయంలో అందుకు ఏ ఏ స్వామి గుళ్ళ ళో ఏ రోజు ఏ అలంకరణ చేలో అది చేస్తా ఉంటారు.
మనం రోజే వెళ్ళే వాళ్ళం కదా ఫయిండ్స్ ముందందుకు ఈసారి ఒకటే మిస్ అయినాం. రోజు వెళ్ళేసి వాడ దర్శనం చేసుకొని వచ్చేసి ఆ ఎగ్జిబిషన్ ఆ తర్వాత ఫుడ్ ఫాస్ట్ ఫుడ్స్ అన్ని బయట పెట్టింటారు కదా.
అవునవును
అ అందుకే నువ్వే చాలా బా అమ వారిని ఊరేగిస్తారు. ఉ హు వేషాలు వేసుకొని కోలాటలు పెడతారు. డీజేలు అన్ని ఉంటాయి. అవును చాలా మిస్ అయ మే మా ఫ్రెండ్స్ అందరం వచ్చాము ఇ తప్ప అవునా అక్క ఉం అదే ఎ అదే నువ్వు ఒక్కటి మిస్ అయ్యావు నీకు ఆ రోజు లీవ్ లేదని చెప్పేసి అందుకే దాని గురించి మాట్లాడదాం ఎట్లా ఇం కదా అట్లా ఒకసారి రీికల్ చేసినట్లు ఉంటది కదా అనేసి మనం ఎంజాయ్ చేసేవి అ ఉం ఇప్పుడు ఎం చేస్తా ఉన్నావ్ అవును నిమ ఫ్రెండ్స్ ద ఎలా బాగా ఎంజాయ్ చేసా ఎక్జిబిషన్ లో జయి వీళ్ళు ఉంటాయి బ్రేక్ డడాన్స్ ఆ ఫాస్ట్ ఫుడ్ షాపింగ్ ఇవన్నీ చేసాం అ ఎల్లం వెళ్ళాము ఒకసారి ఫ్రెండ్స్ తో ఒకసారి అట్లా
అవునా
ఆ అదే నువ్వే మిస్ అయిపోయావు నెక్స్ట్ ఇయర్ కష్ట తంగా నువ్వు రావాలి ఆ వస్తాను వస్తాను అంతే ఇంకేమీ ఎం చేస్తున్నావు ఈ రోజు వర కుందా
ఈ రోజా వర్క్ ఉంది కొంచెం సేపు ఫ్రీగా ఉన్నాం లేని రిలాక్స్ తీసుకున్నాామని
ఆ ఎట్లా బై వాక్ వెల్తవ మెట్రోల్ వెల్ తావా బస్లో ఎల్ తావ పిజీ నుంచి ఆఫీస్ దగ్గరేనా దగ్గరనాఓలీ లీవా
వీకెండ్స్
లీవా ఓకే ఓకే ఎప్పుడొస్తా ఇంకా మరి ఊరిక అైతే ఇపట్లే ఎప్పుడు వస్తావ్ ఎంజాయ్ చేసాం అట్ల అవునా ఉమ్ మ్ ఉమ్ అదే వినాయక చవితి గు చాలా బాగ చేస్తారు గదా ఇక్కడంతా అక్కడ ఆలోచిస్తారని కి వినాయక్ చవితి కి
ఆ ఇవ్వక్పోయినా టూ డేస్ పెట్టుకుందాంలే ఇప్పుడంతా ఉంటాం కదా అని
అవునా హుమ్ ఉమ్ హుమ్ అంతేలే ఇంకా ఇప్పటినుంచి ఇంకా నేను వస్తాను నువ్వు వినాయక్ చవితికోస్తా అంటే, నేను అప్పుడే ప్లాన్ చేస్కుంటా ఇంకా ఇప్పుడంతా రాకోకుండా
ఆ అప్పుడే రా నువ్ గూడా అయితే
ఆ ఇద్దరం ఉంటే కొంచెం ఎంజాయ్ జేసేసి ఒక ఒక వన్ వీక్ అట్లా ఉండేసి మళ్ళీ వర్క్స్ వల ది ఉమ్ హు ఊను ఏమ్ తిన్నావ్ ఈరోజు ఈ రోజ్జా ఉమ్ చెట్నీ అన్నం ఆ అహ్ మ్ అక్కడ ఫుడ్ బావుంటదా
పర్లేదు బానే ఉంటది
అవునా నేను అన్నం పప్పు అవునా హుమ్ హుమ్ పోయ్ వచ్చినవా కాలేజీకి ఉమ్ వెళ్ళేసోచ్చా అవునా అ అవ్ ఏ ఇంకా మళ్ళీ రేపు వెళ్ళాలి గదా ఆ అంతే వెళ్ళాలి
ఉమ్
ఉమ్ మాట్లాడినవా అమ్మవాళ్లతో ఫోన్ నందుకు ఆ మాట్లాడిన పొద్దున మాట్లాడిన ఇంగిప్పుడు మాట్లాడ్ ల ఉమ్ అదే ఇంకా నువ్వే ఇంకా ఏం ఎట్లా ఉన్నావ్. ఏం కథ అనేసి ఒకసారి కాల్ చేద్దాంలే అనేసి, మన కజిన్స్ అందరం ఒకసారి మీటింగ్ పెట్కొని. పెట్టుకున్నాము అంటే గెట్టూగెదర్ లాగా
అవున్ ఆ ఒకే పెట్టుకుందామ్ ఒకే ఒకే
స్తానా మరి క్యాన్సలవుతూనే ఉంది కదా
అవును
ఉమ్ ఇంకా ఏమైనా చెప్పు ఏమన్నా ప్లాన్ చేద్దాం హుమ్ అదే చూద్దాం ఈ ఈ సారి ఖచ్చితంగా
ఆ
ఉ ఎలా ఇక్కడన్నా లీస్ట్ లేము కాబట్టి ఎవరో ఎక్కక్కడ ఒక్కొక్క సైడ్ ఉన్నారు
హ్మ్
మడి ఎట్లా ఏమైనా ఇంకా కంపెనీ మారాలి అని షిఫ్ట్ చేయాలి అని ఏమైనా ప్లాన్ చేస్ న్నారా ఎట్ల ఓకే అట్లే ఉండేస్ ట్రై చేస్ స వస్తే ఎల్పోవచ్చనేసి
హ్మ్ హ్మ్ మీకు ఫేర్వల్ అయిపేయిందా
ఈరోజు ఏమిటి పద్దున టిఫిన్ ఏం తిన్నావ్ అవునా అయిపేయింది అయిపెయ్ పెంది ఆ గానే అయిపోయింది ఇంకా నేను కూడా ఇంకా కాలేజ్ ఒక వన్ వీక్ ఉంటే నా తర్వాత అయిపోయింది ఇంకా నేను కూడా సిటీకి ఎల్లేసి జాబ్ చూసుకోవాలి ప్రాజెక్ రివ్యూ అయిపోయింది ఈ రోజె రిజల్ట్స్ వచ్చాయి
అవునా ఎంతొచ్చింది పర్సంటేజ్
అదే ఇంకా అదే ఇంకా ఏమిట్లా బాగుంది కదా జరుపుకున్నాం కదా ను రాలేదే అని అప్పటి నుంచి ఫోన్ చేసాం అనుకున్నా నీకు ఈ టై వదలట్లేదు
అవుమా ఔ
హ్మ్ హ్మ్
దస్
ముందే వచ్చారు
అవునా
హ్మ్ వచ్చారు వచ్చారు అందరు వచ్చారు నువ్వొక్కటే మిస్ పోయావు అదే రా ఖచ్చితంగా ఈసారి అయితే వినాయక చోతికి ఖచ్చితంగా రావాలి చిన్నె
హ్మ్
చాన రోజులు అయింది కలవక
అవును
కాదు ఏం ఎట్లా అబ్బా ఎలా ఉన్నావ్ ఏం కథ అనేసి ఇప్పుడు ఏమైనా స్నాక్స్ తింటావా
ఆ తింట అట్లా బయటకెళ్ళి కా ఆఫీస్ లోనే కాఫీ ఉంటది
ఊ అవునులే కొద్దిసేపు తిరిగేసి హుం ఇళ్ళిపోతా అవునులే ఎలాగూ ఎప్పుడు ఏ టైంకి ఇంగ లాగౌట్ ట్ లాగౌట్ ఆ మ్ హు డేలీ సిక్స్ అవర్స్ ఉంటే చాలు ఆఫీస్ లో ఓకే అవునా అలా అయితే ఓవర్ష్ స్ అంటే ఎప్పుడైనా వెల్లి సిక్స్ అవర్స్ స్పెండ్ చేసి రావచ్చా
అవును
ఓకే అలా అయితే నో స్ట్రెస్ కదా మనమిస్టమొచ్చిన టైంలో వెళ్ళొచ్చు కానీ డైలీ వెళ్ళాలేమో కదా అవును డైలీ వెళ్లాల్సిందే ఊ అంటే వీకెండ్స్ కూడా సార్ మీటింగ్స్ అట్లా పెట్టుకుంటా ఉండింటారా
ఊహు ఎప్పుడన్నా మ్యా
మాక్సిమం ఏం ఉండము ఉహూ వీకెండ్సే ఏ కదా మాకి ఊ అవునులే ఈసారి దసరాకొస్తవా ఆ పక్కా వస్తాను ఇంకా అదే అయితే ఏం చేస్తాం ఇంకా కచ్చితంగా రావాలి కదా అందరం ఉన్ మళ్ళీ స్పెండ్ చెయ్యాలి టైమ్ హు నేను పెన్సారి దసరా పక్క ఫస్ట్ ఫస్ట్ వినాయకచెవితి వస్తుంది కద మ తొందరలో అప్పుడు ఖచ్చితంగా మీటవుదాము ఇంకేమి ఏం చేస్ స్థాన్నావ్ ఏమ్ కతా
ఏం
అదే ఇంగా ఇదే మా మాట్లాడనం దసరా గురించి అట్లా మీరు అలా క్యాజువల్గా ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను అన్నమాట అందుకు ఏమైనా ఫ్రీగా నువ్వు కూడా ఉన్నావేమో అని కాల్ చేసిన్నా
అవునా హు ఓకే